హలో హలో
హలో
వినిపిస్తుందా
ఆ ఇపిస్తుందండి
తిన్నావా
ఆ
ఏం తిన్నావ్
ఆ పప్పు అన్నం
పప్పు అన్నం దాంట్లకి పికిల్ ఏం లేదా పికిల్ పికల్ ఏం లేదా
కై
ఆవకాయ
ఆ
కొనుక్కున్నదా
సేసాను
ఏందే ఆ ఆమ జేస్తుందా
ఆ చేసింద్
మ్మ్ కొత్తావకాయ పాతదేనా
కొద్దిగ పాతదుంది కొద్దిగ కొత్ కొత్తదుంది ఫస్టు పాతదైపో గొట్
ఎబుడు పెట్నారా
చాన్ రో ఒగ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఐతుంటది
అవునా మాముల్గానే మొన్న మా బెద్దమ్మ వాళ్ళకి తోటుందా. పచ్చి మామిడికాయలిచ్చి పంపిస్ తే మా అమ్మగుడ పెట్టింద్ కొన్ని కొన్ని గని కంటే మన ఇంట్లో చేస్కొని తినేది బాన్
బాంటుంది ఆ
మ్మ్ ఇంకా ఏం చేస్తారు మీరు వంటలు
వంటలంటే కొన్నే వచ్చు
మ్మ్
పప్పు చారు తప్ప
అవునా మీ బడ్డే ఎట్ల స్ సెలబ్రేట్ చేసుకుంటాను
నేను బ బడ్డే కోసం మానింగ్ లేసి తల స్నానం జేసి స్కూల్కెళ్ళేస్తా స్కూల్ కెళ్ళి సాయంత్రం ఇంటికి వొచ్చిన్ తర్వాత మళ్ళీ స్నానం జే సి గుడికెల్లేసొస్తా
మ్
తర్వాత కాసేపుండి ఇంకా బడ్డే కి రెడీ అయిత్ రె రెడీ జే రెడీ అయిన తర్వాత మ్మ్ చూడ్ ఇంటిపక్కల వాళ్ళందరికి చాక్లెట్లిచ్చేసొస్తా.
మ్మ్
తర్వాత కేక్ కటింగ్ చేస్తా
హ్మ్మ్
క తినేసి పాడుకుంటా
మీకి ఇంత వయసొచ్చిన గాని మీర్ చాక్లెట్లు పంచుతారా ఇంటి పక్కనోళ్త
ఆ
ఆహా ఆ కేకట్ల కట్ జెయ్రా
ఆ కట్ చేశాం
నైటా
మ్మ్
మ్మ్ హు బా జరుపుకుంటావైతే బడ్డే
ఆ
చిన్నప్పుడ్ నుండి ఇట్లే సెలబ్రేట్ చేస్తున్నా మీకి
ఆ మీరు
నేను చిన్నప్పుడైతే మా డాడీ వాళ్ళ సిచ్యువేషన్ అప్పుడు అంతా ఏమి ఉండేది కాదు జరిగి చిన్నప్పుడుతే అందరికి ఇంటి పక్కన వాళ్ళకి స్కూల్లో అందరికీ చాక్లెట్లు పెడుంచతుండడి. మ బేకరీలో ఫోర్ కేక్ సస్ల్ల డాడీ నలుగురు ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫోర్ కేక్స్ చేస్తానా కేక్ స ముంచియంగా పొద్దున్నే దేవుని దగ్గర పూజ చేసుకొని. స్నానం చేసి స్నానం చేసి పూజ చేసుకుంటా. ఇంగ దేవున్ దగ్గర పెట్టి అంటే పీసేసి తెచ్చింటాడు. ఆ పీసేసిన ప్లేట్లో పెట్టుకొని దేని దగ్గర క్యానీలు పెట్టి ఆడవి విప్పేసి డాడీకి పెట్టి అమ్మకి పెట్టేస్తాంటి. అట్లా జరుపుకుంటా అండి ఇ నేను పెద్ద అయిపోది. మా డాడీ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు.
ఆ
అట్లా బాగా సెలబ్రేట్ చేసుకుంటారుారు. మాది పెద్ద ఫ్యామిలీ కదా. అందరం మా ఇంటి పక్క గంత ఫ్యాన్లంట గ్యాదరింగ్ బర్డే సెలబ్రేట్ చేసుకుంటాం. బాగా అమ్మ స్వీట్ చేస్తుంది ఆ రోజు నాకు ఇష్టమైనది.
ఉమ్
బాగా ఎంజాయ్ చేస్తాం నా బర్డే రోజు గుడికి వెలొస్తాం.
ఉమ్ మీకు ఇష్టమైన ప్లేస్ ఏది
నాకు ఇష్టమైన ప్లేస్ అంటే
అనంతపూర్లో నే నేషది ప్లేస్ గుర్తుకు రాలేదు. కానీ అది ఇష్టమైన ప్లేస్ నాకు
ఉమ్
ఇంకా అది ఎక్కువ వెళ్తే అక్కడికే వెళ్తుంటాను. ఇంక లేదంటే లేదు ఇంకా మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళనండి చాలా ఒ
మీకు వంటలు చేసే వ రావ
లైట్ గా వస్తుంది. ఎంత పెద్ద అయితే ఏం రాదు కాని లైట్ గా చేస్తూ ఉంటా.
ఏమేమి ట్రై చేస్తారు
అన్నం పెడతా, పప్పు అన్నం పప్పు రసం వైపు చేస్తా, ఇంకా చికెన్ మటన్ అట్లాంటివంటే రావు. నేను తినను అందువల్ల చేయన్ ఏది ఇంకా ఎలా ఉన్న చిన్న
ఏందుకు తినరు చికెన్
హెల్త్ బాగుండదు అంద్కని అందుచేత్ తినను ఇంక ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలో అయితే
ఉమ్
ఆ కుచ్చు శారీకి కుచ్చులు ఉంటాయి కదా
అ
నేన్ వేస్తూ ఉంటాను అమ్మకి ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు అమ్మ వేసుకోలేదా అందువల్ల నేను వేసిస్తాను ఫ్రీగా ఉంటే
ఆ
ఇంకా బయట అమ్మ ఇంకా అమ్మవి లేదా అమ్మమ్మవి ఉంటే గానీ వేస్తా
నీకు ఇష్టమైనా ఫుడ్
ఇష్టమైన ఫుడ్ అంటే ఏమో ఏం లేదు అన్నీ తింటాను ఇది అన్నీ ఏమిలేకోకుండ
ఆ
అవి ఇవి అని ఏమి లేన్డై అవి చాలా వరకు ఎక్కువ అంటే చపాతీ నూనొంకాయ అంటే బా తింటాను
హ్మ్ నేను ఎక్కువగా పూరి అండ్ పూరి పొటాటో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను
అవునా
హ్మ్
ఏవో నేన్ ఇంతకంటే ఏమి ఇష్టపడను ఇంకా ఏమి స్పైసి ఫు స్పైసి ఫుడ్ లే
ఆ తింటాము
దాంట్లో ఏంటి చికెనా మటనా
చికెన్ బిర్యానీ
బిర్యానీ
ఆ
ఏం చద్వుతూ ఉంటారా
ఆ ఆడుతున్టాం ఈవినింగ్ ఆ ఈవినింగ్ అయితూనే ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా నీడ వస్తుంది ఆడ తర్వాత కొదిసేపు షేటిల్ ఆడతాము ఆ ము ఇంకాస్త మబ్బు అయితే కనపడరాదు కదా
ఆడ్లే
కొంచెం పొద్దుమూగుతుండంగా కాసేపు భార్య భర్త ఆడతాము
మ్మ్ హు
తా ఈవినో ఆడి ఇంటికెళ్ళేసి తిని పడుకుంటాం మళ్ళీ ఆ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో ఎండే కదా ఆడుకోవడానికి ఎట్లా ఉండదు నా ఫ్రెండ్ వచ్చేసీ యునో కార్డ్స్ ఇస్తదీ ఆ యూనో తో ఆ యూనో కార్డ్స్ తో ఆడుకుంటాం ఆ మీరేమేమి ఆట్లాడతారు
మేము మార్నింగ్ మేము గేమ్స్ అంటే ఇప్పుడు ఆడేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా అందరు సెల్ ఫోన్ అవి పెట్టుకుంటారు కానీ ఒక గేమ్ ఒకటిపి ఆడతాం మేము మాన్న మా బ్రదర్స్ మేము అంతా కలిసి ఒకటి బార కట్టాలంటే
ఆ
అది బ్రోద్దున అన్నకి టైం ఉంటే అన్న వస్తే అందరం కలిసి పిల్లలందరూ ఆడతాం అతను జాబ్ చేస్
ఎస్
అన్న మేము అంతా కలిసి కూర్చొని బార కట్టాడుతాం పొద్దున ఈవినింగ్
చాలా బాగుంటుంది గదా దాదే
ఆ బాగుంటది దాంట్లో సరి ఆట ఏమి ఉంటుంది అయాట చాన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక ఒక కాయని చంపినామనుకో వాడు డైరెక్ట్గా లోపలి వెళ్ళిపోవచ్చు ఆ కాయ చంపిన వాడిని మనం చంపుకుంటే అది సరాట్ అయిపోతుంది కాయ చంపలేదంటే వానై ఆట అయిపోతుంది అట్లా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా నలుగురు ఐదు మంది మేము కూర్చుంటాం ఒక జంట కాదండి ముగ్గురు వాళ్ళ ముగ్గురు మేం ముగ్గురు అని కూర్చ కూర్చొని ఆడతాం బాగా ఆడతాం ఆ గేమ్ అయితే
అవి లోపలికి వెళ్తే గాయప్పలు కట్ చేయపోతుంది కద
ఆ లోపలికి వెళ్ళిపోతుంది అన్ని లోపలికి వెళ్లిపోతే పండవుతుంది బ ఇంగ చిన్నప్పుడైతే బా బాగా ఆడుతుంటే ఇప్పుడు ఎవరు వాళ్ళకి యమున తీరె అన్నట్టు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినారు ఇప్పుడు ఏ తక్కువ ఆడేది గేమ్స్ ఎంచేపున్న పని ఎంతో చదువుకుండేది అట్లా కొంచేపు అల చేస్తూ ఉంటా
మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు
పిల్లలంతా ఉంటాం కాబట్టి పెద్దవాళ్లు పిల్లలంతా ఉంటాము ఇంట్లొ
ఉ
ఇంక అందరు కలిసి ఎంజాయ్ చేస్తు ఉంటాం
ఊ
ఉ మీరు ఎక్కడికి వెళ్ళేదా ఇంతవరకు
ఇంతవరకు అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంగ ఇప్పుడు ప్లాన్ చేయాలి
మీ డైలీ రొటీన్ ఏమి
డైలీ రొటీన్ అంట సెవెన్ థర్టీ ఏ ఉహు సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీకి లేస్తాను ఇంగ బ్రష్ చేసేసి పాలుంటే పాలు తాగుతాను కాసేపు టిఫెన్ అయ్యేవర్ రుకూ బయట్ కెళ్తాం మా అక్క వాళ్ళతో టైం పాస్ చేసేస్తా తర్వాత టిఫిన్ తింటాం ఇంగ కాసేప్ అలా మొబైల్ చూస్తూ ఉంటా తర్వాత ఆఫ్టర్నూన్ బారకట్ట ఆడతాము
ఉహ్
టైం ఉంటె ఇంకా ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి కాసేపు అలా పడుకొని ఉంటాం అంతలోపు ఈవినింగ్ అయ్తుంది ఈవ్నింగ్ కూడా కాసేపట్ ఇట్లా బారా కట్టా ఆడుకోనీ మ కాసేపు అట్ల సెల్లు చూస్ పోనిస్ స్నానం చేసేసి మాఇంటి పక్కన ఒద్ ప్లేసుంది అక్కడఎల్లి కిర్కెట్ ఆడతాం షటిల్ యూనో బారకత్తా అలా ఆడుకుంటూ ఉంటాం మళ్ళీ రాత్రి అయిన తర్వాత ఇంటిక్ వచ్చి తిని పడు తిని తినేసిన ప్లేట్ అన్ని కడిగేసి పడుకుంటం
అంతం అంత మీ వయసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ ఏరియాలో ఉంటా అడుకునే
ఆ
ఆమ్ అవునా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంట సమ్మర్ అయితే
ఆ
ఆ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అందరు ఉంటేనే
ఆ
మీరుకి వంటలు వస్తాయి అంటాగా అమ్మకి హెల్ప్ చేయరా
వంటలో హెల్ప్ చేస్తా మా నాన్న బ బయట పనుండి అనంతపూర్ ఫ్యామిలీ అలా వెళ్తారు కదా మధ్యాహ్నం పూట రా పోతే నేనే చేస్తా ఇంట్లో వంట
అవునా మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి కదండి
ఉమ్
ఆ ఇంకా స్నాక్స్ ఎట్లా చేస్తారా
స్నాక్స్ అంటే ఏం రావు గులాబ్ జామున్ తప్ప
అవునా ఫంక్షన్స్ కట్లా వెళ్తుంటావా
ఉ హు
ఇష్టం లేదా ఫంక్షన్స్ వెళ్ళ
ఎప్పుడన్నా అక్క వాళ్ళు అందరు వెళ్ళినప్పుడు మాత్రమే పోతా ఆ